హలో
హలో
ఆ వంట అయిపొయింది నెక్స్ట్
ఆ ఇందిరా
ఏమ్ వండుకున్నారు
మటన్ వండిన ఆకాలై అయితాందని పోపన్నం చేసుకు వండిన
పోపోటా ఏసుకొని తిన్నారా
ఆ
కర్రీ ఇప్పుడే వండినావా
సర ఇగా లేట్ అయితందని పోపన్నం చేసిన
ఆహా ఇంక వండలే ఇగా వండాలే
పొయ్యి మీదనే ఉన్నది ఉడుకుతాంది
పోతందా
ఆ
ఎంత తేమ్మన్నదా బాపంమా తేమ్మన్నాదా మటను
ఆ తెమ్మన్నాది తెచ్చిడ్ బాగ
వండిళ్ల మరీ
వండింది కొండ పోతని బాక్స్ కోసం వత్తె బాక్స్ అంత పెద్ద బాక్స్ లేదన్న
అవునా
లోతు బాక్స్ కావాలండి
ఆ కార కొండ బ తీసుకోకాపోతే సూప్ పెట్టింది ఇవ్వచ్చు మరి
హ్మ్ అదే అంత పెద్దది లేదన్న
మరి ఇలా ఆదివారం తింటాడా బాబాయ్
పిన్ని తినది బాబాయ్ తింటాడు
బాబాయ్ తింటడా
తిన్నావా ర నువ్వు
తిన్న తిన్న పిన్న ఇప్పుడ తిన్న తినే చేద్దాం ఇక నిమలమైనం కానీ తిన్న
ఎం కూర
కూర చీకుడకాయ టమాటా తిన్న పిన్ని ఇప్పుడుట కట నే బా బాక్స్ ఆ అదే పిన్ని
అందుకే సాయంత్రం గుంచి పెట్టుకున్నారా
ఆ
సాయంత్రం నుంచి చ్చి పెట్టుకున్నారా అంటన
ఆ ఇ నిన్న మామయ్య కూరగాయాలు ఏం లేమంటే తేత అని పోతే ఆ టైంకి లేట్ అయితాంది చిన్నకి తినిపించే టైం అయింది సరే మామయ్య అయితే తీస్కారా మామయ్య నేను చిన్నాకు తినిపియాలి కదా అని వట్టి ఊర్లగడలు ఎపుడూపుడు మోశ మిల మైలు అు ఇక బాగా కద్దింటోడు మంచిగా ఇష్టపడతారుని ఇక మావయ్య పొద్దున్న నిక్షించలేదుదు అని ఫోన్ చేసిండు ఇగ నైట్ మావయ్య
హ్మ్
ఎన్నారన్న టైస్
అయింది వంట అయింది తినుడు అయింది చిట్టిదిన్నద మరి
పా పాలు తపించిన పిన్ని పాల్ తపించిన పాల్ పాల్ తపించిన
ఎం చేస్తన్నావ్
ఆడుకుంటాంది ఆడుకుంటాంది మళ్ళా పన్నెండు గంటల వరకు రైస్ పెడితే తొమ్మిది గంటలు అపుడు తింటాది అ తిన్నాడా చిన్నోడు తిన్నాడా
హ్మ్
చినోడు తిన్నాడా
తిన్నర్ రా
తిన్నాడా
కొంచెం తిన్నాడు వద్దు అంట మటనే కావాలఅంటండు వాడు
అవునా
ఇగ వాడ తినేది ఎంత కొంచెం తింటాడు కావచ్చు
కొంచెం కాని సూపుగా ఇష్టపడతాడు
ఆ హ పీసులు తినడా
తక్కువ అనేంటాడు పీసులు
ఓ దాఫకిల్తే మనాల బాగా మ
మాకే అర కిలా
అద అరకిల
ఉ
ప్పుడే వచ్చిండు అన్నం తీస్క్ తానం చేంత స్నానం చేసిన్నంటే ఓట్లు ఏయ్యాలే
ఆ మ నా అది బావయితోని చెప్పినవ మరే పోదాం అని అడిగితే ఎం అన్నాడు
బావయి ఇంక ఏం అనలే సప్పుడు చెయ్యాలె ఆకలైతాంది అంటాడు
ఆకలై తాంది
కొంచెం ఐనంకా తిన్నంక నిమ్మలంగా అడుగ్ ఏవండి
ఆహా
పోరాదు నువ్ అవ్వతోన్ అంటడు నన్ను
ఆహా ఈ యామితూరు పోవాలంటే చిన్నోడు లేడు ఆ ఎండకి ఎట్లుంటాడు
అదే పోతే పో అవ్వ తోని పొయ్యి సు
నిమ్మల్లంగా అడుగరా మరి అప్పుడు వరకు అడిగి సాయంత్ వరక పోదమా నాడుగరాదు
ఉ మూడు గంటల నాలుగు గంటల వరకయినా ఐపోతాది
స
ఉ
ఏం చేస్తారొ మరి
ఎవన్నదిరా అదంతా పడేసి నని ఊర్ సన
తప్పల్ వాళ్ళకు పోని చెశ్ మ రమ్మన్నదా మరి నువ్వే పోతానవ
అన్న రమ్మన్నాడు నిన్ననే ఫోన్ చేసిన
ఆ
చిట్టి వాళ్ళు అక్క వాల్ల ఇంటి వెళ్ళాట అక్క వాళ్ల ఇంటికి వచ్చిల్లాంట వచ్చిల్లరా అన్నాది
ఆహాహా
ఉ మో అత్యంగ సాయంత్రం వరకు కనీ నాన్న
అవునా
ఊ
వాళ బాబమ్మ ఇయ్యాల సాయంత్రం వత్తదో రేపు వత్తదో ఎప్పుడతే అప్పుడు తెల్లారు పోరాదుర్రి
ఆమేమంటది కా నింబోయిన తెల్లారే పోతే అ అంటది కదా ఆ రోజే పోతే నింబో కావాలనిపోయిందని మళ్ళీ అంటది
ఓవలు వా బాబామ్ మా
ఊ
చెప్పడానికి మరి రాగరాదు ఆమె పోయోచ్చినాక అయితే ఇ మళ్ళీ బాబాయి కూడా ఎండాకాలాం వండాలి కదా పిన్ని
బాబాయి పో అంటాండు నే బయట తెచ్చుకొని తింటే అండపోతే అంటాండు
బైట తెచ్చుకొని తింటాడన
పోరాదురీ మరీ అంటాండు
ఇ మ మల్లా కొన్ని రోజులు అయితే స్కూల్ స్కూల్ స్టార్టయాయి కదా
ఆ అదే వాళ్ళు పోయిలానే వాళ్ళు పోయినా కాంచి ఒక్కటే ఏడుసుడు
వదినవాళ్లు పోయిన కాంచల ఆ ఇగ మల సాయిత ఉంటారు కదా అక్కడ ఆడుకోవాటానికి
ఉ అందుకనే ఎడ్తండు
ఫోన్ చేత్తద వదినే
చేయలేదురా ఫోన్ చేయమన్న గని చేయలే పోయినాంకా
చేయలే ఏమో వాళ్ళ అన్న కు కుక్క కరిచిందట కదా
గదే అడుగుతా ఆనే ఫోన్ చేయవే చిట్టీ అన్న అంటే పోయినాక ఫోన్ చేయలేగా
చేలేదా
ఉ
ఏమో ఈ రైస్ తప్పేటు సావుకుపోతంది ఎవలు చనిపోయిలాట
ఏమోనా తెలువది
బోడ రజితక్క ఎవలో అడుగుతే సావుక్ పోతన అని చెప్
ఒక్కదేనా పెద్దమ్మ ఇట్లా పోయిందా
ఒకతే ఆ సేపు ఆమె ఒక్కతేపోయింది రైస్తక్క వాళ్ళు పోయిలు పిన్ని బోడోళ్ళు ఉంటారు చూడు
ఆహా వాళ్లు వొయిల్లా ఉ ఎవలో తెలుత్తది
ఏవలో పిన్ని మరి మన కూడా తెలువది
అదే అదే పెద్దమ్మ పోతే మనకు తెలుసు కాని గాలు పోతే మనకేం తెలుసు
అ వయలు ఆ వయసు ఏ ఏం పని చేయవురా పిన్ని ఎప్పుడకి పెద్దమందిడిగానే ఉంటవా
ఏం పని చేయదట
వాళ్ళ ఇంటికాడా
ప్చ్ ఆమె నిన్న పనికి పోయివచ్చి అన్నం కూర వండు బిడ్డ అంటే వండలేదట మళ్ళ ఆమె ఏడ్చుకుంటూనే బియ్యం పెట్టుకొని వండుకొని తిన్నదట
వచ్చి ఈడ కూర్చునే బదులు ఏదైనా పనిచేత్తే వాళ్ళ మమ్మయి కూడా పాపం అవసరం ఉంటది కదా పాపం
ఏం పని చేయదట బట్టలు కూడా పిండదట
అయ్యో వాళ్ళ పెద్దమ్మ చెప్పొచ్చు కద
సెల్ పట్టుకోని చూస్
హ్మ్ వాళ్ళ పెద్దమ్మా ఎప్పుడూ చూడద్ ఉండాల విద్య అటుండాల
పెద్దమ్మ వత్తది ఇప్పుడు ఫ్రూటీ వండుతలేదా ఫ్రూటీ ఊటి కోడలు అంతలేదా మీ తోటి కోడలు
అదే వండదు అన్నాడు గదా కూరగాయలు కోత్తదట గద
అన్నం వండుతది కూర వండుతది చాయ్ పెడతది
ఆ
హ్మ్ అలాగ వచ్చి అన్నం అంటే అన్నం అంటే అలాగచ్చి పెద మంది గడవన్నవుకదా
మంచిదే
నేను ఉండవన్నా పని పోతున అన్న బిడ్డా వండవంటే ఇట్లా చేసినావు అని వాళ్ళ అమ్మ వచ్చి కొప్పడ్డదట కొప్పడితే ఏడిచిందట మళ్ళా వంట చేసి ఇక ఇగ అని చెప్తే పెడతంటద నేనంది ఈడితో అంది నానమ్మనే పెద్దమ్మ చెప్తాన్నారు
ఫైవ్ ఇయర్స్ కైనా పని చేసుకోవాలి కదా పాపం ఇప్పుడు ఇన్ని రోజులు మన నాన్న ఉన్నప్పుడు అంత గాయ గాయ ఉండేవాళ్ళునాని చనిపోయినాకైన కొంచెం చం మారాలగద వీడు
మారతలే ఏద పోలా ఓక సారంగ్ లేసు ఫోన్లు మాట్లాడుడు
కొంచెం రైస్ తాకా మారింది కద దా
ఆ మారింది గానీ పోరగల్లే మారుతలే
ఆ మా పేర మాతలేరు
పోరగల్ మరతలేర్
ఆ
ఇప్పుడు ఆమె శివాన్న లెక్క ఒకటైతడు శివన్న లెక్క అన్ని చేయదు పనులన్నీ చేస్తదీ
శివాంజని చేస్తది మా పిన్నీ ఊరిగి పో పని పోయేసరికి బటలు పిండుతదాట బోల్ తోముతాదట కూర ఉండుతదాట
గమే ఆసర గాద సాయంత్రం పని
ఇప్పుడు మనం ఎవరికైనా ర్థం చేసుకుంటె మంచిగా చేసుకోవచ్చు నేను మన్ నెన్ చెయ్యలేదా మా పనికి పోయోచేవరికి అన్నీ పనులు చేసుకో
ఉ
ఏదైనా పని మనం చేస్తాం ఆ
ఇంటికన్నె చెప్పదట పిన్ని కాని పనిపోతునే చెయ్యల్ రా అంటదట
కుంటారు గానీ పనికి పోతేనే అదైనా శివాంగ కూడా ఇప్పుడు మంచిగానే అర్థం చేసుకుంటాలి
ఇప్పుడు ఏంటంటే ఒటేనుక ఒకటి వచ్చే వారకి కోమాకు కూడా అర్థంమైంది
ఆ అంత ముందు కూడా మంచినే ఉండేది కాని ఓ చిన్నప్పుడే ఉద పెట్టారు పాపం శివాంజలి కానీ మంచిగానే ఉంటది
కానీ ఇగ కొంచెం
ఆ ఏ పిల్లలన్నంక అట్లనే ఉంటారు పిల్లలన్నాక పోత అంటే పోత అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఇగ చిన్నపిల్లల్ని మనమే
ఈమె
ఓ బడాయి సుతనే అర్థమయతంది
ఏ మంగదేరా ఏం బం దు వాళ్ళు అయి ఉన్నప్పుడు వాళ్ళు అయి ఉన్నప్పుడు ఆయినా కాళ్ళుొత్తిన ఏదో ఒకటి చేసుకుంటుండేదట కాని ఇప్పుడు పానం ముట్టుకుంటుట ఏం చేస్తలేదట
మరీ అంత గోరంగా కూడా చే యొద్దు
పద్దున ఆరు గంటలకు పోతే సాయంత్రం అ కన్నడ
ఎవలు
బోర్ రాజిత
ఎటు ఏ పని వోతన్నారు చూటే రా మల పోతేే పనుసూసుకున్నావ్
ఉస్
అయ్యో సుతార్ పనే పోతాండా
పొద్దు నాలురు గంటలకు పోతే మళ్ళా సాయంత్రం ఆరు గంటలలకు వస్తా అంది ఆ మ్మ్ పొద్దున్న వంటే వేసుకొని పొనడం, మళ్ళీ సాయంత్రం వచ్చి బోలు బట్టలు అవన్నీ పిండుకొనడం.
ఏయో ఇ అన్నీ ఆమె చేసుకున్నాంక ఈ పిల్ల ఏం చేత్తదని
అదే ఒక్కటి కూడా ఆరత లే తెలవద్ ఆ టాప్ మల్ల
మాట్లాడద అభిని మంజు నీ తోడు
మాట్లాడదురా తిన్న వార అంటే తిన్నా అండది మాట్లారి అ మాట్లాడద్
మ్మ్ సరే పిన్ని మరి
ఆ సరే రా